హలో
ఎం చేస్తున్నావ్
చరీర్జుంగ్ మ
ఫోనా నువ్ ఎక్కువ ఏం చూస్తవ్ ఇన్స్టానా లేదా ఫేస్బుక్
నా ఫేస్బుక్ లేదు
ఉమ్ యూట్యూబ్ చూస్తావా యూట్యూబ్ చూస్తావా ఇన్స్టా చూస్తావా ఎక్కువ
ఎక్కువ ఏది వద్దు
ఉ
లేతే
ఇంకేంటి
పినిసున
ఆ వినిపిస్తుంది ఏంటి జలుబు చేసిందా ఏంటి గొంత ఏదోలా ఉంది
నా గొంతు అంతే ఫోన్ లో
ఏమో డిఫరెంట్ ఉంది ఈ రోజు ఈ రోజు ఏంటో డిఫరెంట్ ఉంది
రోజుకో రకం ఉంది
గుంతలా ఉంది బొంగురు బొంగురుగా
మీ అందరైనా గొంతులా కాదు
నాది ఎలా ఉంది
బాగుందమ్మా బాగుంది
థ్యాంక్ యూ
ఉహు ఎంత సంతోషమో
ఉమ్ మరి సంతోషమే కదా పోగిడితే
అడిగించుకుని అది అడిగించుకుని
ఇట్లో ఉన్నదే చెప్పావు కాకపోతే అడిగినప్పుడు చెప్పావు అంతే
ఉమ్ సరే సరే
ఆ సరే సరే
ఉ ష
ఇంకా
ఏందో చెప్పాలి
చెప్పు
ఆ శుక
ఫేస్ వాష్ ఒకటి కొనుక్కోవాలి
ఏంటి
ఫేస్ వాష్ ఒకటి కొనుక్కకోవాలి
ఎందుకు నువ్వు వాడవుగా బావకి చెప్పావా నా పేస్ వాష్
ఆ చెప్పే
గుర్తు చెయ్
అంత కంగారు పడకు అమ్మ చెప్పాలే గాని మళ్ళీ కాల్ చేస్తారు నాకు తెలిసి అప్పుడుచ అప్పుడు
నీకు పింపుల్స్ వస్తే నీకు పింపుల్స్ వస్తే నీకు తెలుస్తాదీ
నాకెందుకు లేవు పింపుల్స్ సో నాకు మొహం నిండా పింపుల్సే కాకపోతే అవి కనిపించవు అంతే
నాక్ల ఉందా
నింకూడా లేవుకదా
ఓకె తు తు తు అంటే ఇప్పుడు మొహం కనిపకుండా సందు లేకుండా వత్తా ఎక్కువ
ఆపోటి దానికికుంది కదా హలో
ఐతు వాళ్ళకుంది వాళ్లకేలేవా వంద అంటంది ఎ నాక్ లెవా
వచ్చేస్తే అసలా
వాళ్ళ గురించి నాకు అనవసరం నా మోహానికి నాకు ఉన్నాయ్ నా కోతంది నాది నాకు ముఖ్యం
మళ్ళీ ఏమైనాటే అమ్మ ఫేసు్టోన్ అంటారు హలో
ఉ హలో
మళ్ళీ ఏమన్నా అన్నాం అనుకో అమ్మ ఫేస్ స్టోన్ అంటారు
హ్మ్ ఏమోలే
ఊహ్మ్మ్
ఏమోలే
అ కానీ నేను కలబంద వాడాను అంతకు ముందు ఒకసారి
అ
దాని వల్ల కొంచం రావట్లేదు లేదా మాములుగానే రావట్లేదు తెలీదు కానీ హెడ్ పెయింట్ మాత్రం వస్తాయి చిన్న చిన్నగా వస్తాయి
అదే దేంతో చెప్తాను ఎరో
ఏంటి హైరు
నీ హెయిర్ వల్ల ఏదన్నా డండ్రాఫ్ ఉన్న అతెక్కు మురుకున్నా నువ్ తల్కిసానం సరిగా చేయకపోయిన
దాని వల్ల సరే సరేలేమేమో మురికొల్లం మీరేమో శుభ్రమైన వాళ్ళు
తెల్సింద్కదా
ఏంటే తెలిసింది మంచిగ మాట్లాడు ఎక్స్ట్రాలు లేయకు
హ్మ్ అదిన్న ఏ మంచిగానే మాట్లాడతానా
అదే
ఏందింక్క
చెప్పు
ఏం లేదు
ఇంకా
అ ఏమి లేదు చెప్పాలి
ఇంకా చెప్పాల ఇంకా ఇం అదేదో సాంగ్ ఉంటుంది
అ
నువ్వే చెప్పాలి ఇంకా అనుకుంటా
ఉ
వచ్చా నీకు అది సాంగ్
ఇంకేం గా
అ
ఉ
ఓన్లీ స్టడీస్ వచ్చాం చదువుల తల్లివా నువ్వు, చదువుల తల్లివా? ఓన్ గా నీకా అ
నా కది కూడా రాదు.
ఆ
నాకు ఒక డ్రస్ నచ్చి మెసేజ్ పెట్టా
ఏడికీ
ఇన్స్టాగ్రామ్ లో రెండు వేల ఐదు వందలండి.
ఓ నానేస్తారా
మ్ వత్తం కాదిప్పుడు
ఆ
ఆ డ్రెస్సు రెండ వేలు వత్తాం రాదు సంపలుగా తట్లేదు అడిగా
ఆహా ఓకే ఏద ఒకసారి నాకు పంపిస్తావా? ఎంగో చూస్తా
స్క శ్రీమోలా
అ
డబ్బులు పెట్టే ఏం కాదుగా ఫ్రీ ఎగా రఫ ఏద బయి టై
పంపి అమ్మ అన్నిటికి పంచులు వస్తున్నావు పంచులు నేనే ఏసానంటే తట్టుకోల కింద పడిపోతావు కళ్ళ తిరిగి చెప్తున్నా
చలాకిసిన్
ఆ
చిరా కేేస్ పడిపోతారు.
ఆ నువ్వు అనే దానికి చిరాకేసి పడిపోతాది నేనయితే ఇంకెంటి
పడిపోవు
వచ్చి లేపుతావా?
అవ్ అమ్మలే వేసినప్పుడు అమ్మ చూస్తే లేపింది.
ఇంకా లేకపోతే ఇంకా అంతేనా అదే మరి
చాలెత్తంది
అది మరి నే ఇంక మా ఇలాంటి మాటలేనా మాట్లాడేది నువ్వు అసలు
ఓకే బాయ్.
కాదు. నాకు ఒక డౌట్ నువ్వు ఇలాంటి మాట్లేనా మాట్లాడేది. ఆహ్.
బాయ్.
ఆహ్ ఓకే బాయ్.